హలో వినిపిస్తుందా.
ఆ వినిపిస్తుంది మీకు
ఆ ఓకే వినిపిస్తుంది.
హాయ్ అండి
హాయ్ ఏం చేస్తున్నారు?
ఏం లే ఖాళీ ఉన్నాం. ఇవాళ కాలేజ్ లేదు ఖాళీ ఉన్నాం.
హా కాలేజా మీరు
ఆ
లంచ్ చేసారా
ఆ చేసా మీరు
ఆ చేసాను
ఏమి తిన్నారు?
ఏంటి
ఏం తిన్నారు
ఈ రోజా కర్రీ బీరకాయ కర్రీ
హ
ఉ మీరు ఈ స్టడీ ఏం చేస్తున్నారు
బీ ఫార్మసి
ఆహా
అ
హాస్టలా
ఆ హాస్టల్
ఫుడ్ బాగుంటద
బానే బాగుంటంది అంటే సమ్ టైమ్స్ బాగుంటాయి సమ్ టైమ్స్ అసలుకే బాగుదు
అ తెలు కదా
అడ్జస్ కావాలి
హ
నెక్స్ట్ టైమ్స్ ఇక అసలుకే నోట్ లో పెట్టేదట్టే ఉండదు
ఇంకా ఈ సామ్బార్ ఇంకా ఘోరంగా అనిపిస్తుంది ఫుడ్
ఆ ఇంకా గ్యాస్ షార్టేజ్ అది ఇప్పుడు
ఇప్పుడు ఓకే గాదా‌
కాన్ మా హాస్టల్లో ఏం టిఫిన్ చేస్తార ఏమైనా అంటే గ్యాస్ లేదు గ్యాస్ లేదు అంటార్
అయ్యో అట్లా కూడా చేస్తారా
ఆ డైలీ ఉప్మా పెడతానురు టిఫిన్స్ కి లంచ్ డిన్నర్ ఓ‌క్‌ కేయాన్ని టిఫిన్స్ కి ఉప్మా పెడుతుండ్రురు
ప్రైవేటీకదా హాస్టల్
అ ప్రైవేట్ హస్
మరి ప్రైవేట్ గా అయితే మీరు చెప్పచ్చు కదా మీరు మనీ పే చేస్తారు కదా
చెప్పినామం చెప్తే వా గ్యాస్ లైని మె ఎక్కడికి తీసుకొ రావాలి
గ్యాన షార్టేజ్ అయిపోయింది కదా ఆయన కూడా వాళ్ళ అట్లా చేస్తే మనకి చిత్రం తీసుకుంటారు
అ తీసుకుంటారు టైం కి తీసుకుంటారు
ఆ
ఇంక టూ డేస్ లేట్ అయితే ఇగ అంటారు ఫీజ్ ఇవ్వలేదని
ప్రైవేట్ తో దాంట్లో కంటే ఇప్పుడు గవర్నమెంట్ దాంట్లోనే ఫుడ్ బెటర్ ఉంటుంది కాగానీ అన్నిటికీ గవర్నమెంట్ ఉంనంగా
ఆన్
ప్రైవేట్ దాంట్లో గోరంగా ఉంటాంది ఫుడ్
సేమ్ అంతే ఇగ గవర్నమెంట్ లానే పెడతారు. ప్రైవేట్ లో కాక్ కాకపోతే పొలం ఈ కాకపోతే ఇక్కడ డబ్బులు పెడ్తాం అంతే.
హ్మ్ లంచ్ అయింది సర్ మరి
క్యాబేజీ కర్రీ సారీ క్యాలీఫ్లవర్ కర్రీ ఇంకా టొమాటో పికిల్ తెచ్చిండ్రు
ఉహూ నీకు క్లాసు ఏ టైమ్ నుండి నీకు క్లాస్ ఏ టైమ్ నుండి ఏ టైమ్ వరకు ఉంటుంది
మాది
మార్నింగా
మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీ వరకు ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు ఉంటా
ఈ రోజు ఎందుకు లేదు మరి
అంటే ఇవాళ ఏదో బంద్ అంటా మాది ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వస్త లేదు అనేసి ఏమో మీటింగ్ పెడతాం అనేసి ఇవాళ లీవ్ ఇచ్చిండ్రు
ఆహా
చడన్ గా అవును ఈ సమ్మార్ లో ఎల్ ఎడన్నా రావడానికే టైడ్ అయిపోతాన
అవును ఇక ఈ సమ్మర్ లో హాస్టలో ఉండడం అంటే కూల్ ఉండదు ఫుడ్ సరిగ్గా ఉండదు ఇంకా గోరంగా అనిపిస్తది
ఆ ఇ రే మస్తుు ఏమంటారు మస్తు ఉక్క పోస్ చిన్న నైట్ టన్ దోమలు కూడ మళ్ళా
అతే దోమలు ఫుల్లు డైలో అయితే ఉండా అైట్ దోమలు ఎంత ఫ్యాన్ ఏది పెట్టినా కూడా ఫుల్ దోమలు ఉ ఇంట్లో అయినా ఎక్కడైనా ఉంటున్నాయి దోమలు
కాకపోతే ఇంట్లో కొంచం కోలు ఉంటది
పీస్ఫుల్గా ఉంటది కూలర్ ఉంటది అంత ఓకే హాస్టల్ లో అసలు బాగుండది
మనం నచ్చింది తినొచ్చు
టర్ లో ఉన్నప్పుడు హాస్టల్ లో ఉన్న తర్వాత ఆ లేదు టూ ఇయర్స్ ఉండే సరి తే నాకు ఘోరం అయిపోయింది
అవునా తత ఇంట్లోనే ఇంట్లోనే ఉన్నార
ఆ తర్వా త ఇంత నుండి డైస్ బద కంప్లీట్ అయిన తర్వాత నార్మూల్ ఇంటి నుండే వేసిన ఇంటర్లో మాత్రం అ ప్రైవేట్ ట్గాని ఇంటర్ అనేసరికి ఇంకా స్ట్రిక్ట్ కదా ఫోన్ అవేమి ఉండడు పేరెంట్స్ హలో లేదు అవుటింగ్ ఒకటేసారి దూరంగా ఏడ్చేదన్ని
అయిపోతున్న ఇందల్ ఇందు
అవును నేను ఇంటర్లో ఎల్లి నాను డిగ్రీలో ఎలా నేర్చి
అన్ అన్ అనిపించింది ఎబ్బుడైన ఇయ్యాల అన్ ఇంటర్ లో వెళ్లకుండ డిగ్
ఆ ఇ ఇప్పటికి అనిపిస్తది డిగ్రీలో వెళ్తే మంచిగా ఎంజాయ్ చేసి ఉంటుంటాయి కదా ఇంటర్లో ఫోన్స్ ఏం లేవు ఏంటి లేవు అది ఉట్టుగానే వెళ్ళిదని టెన్త్ అయిన తర్వాత అనిపిస్తది
హ్మ్ మీరు ఇ అప్పుడు వెళ్తే అయిపో తుండే డిగ్రీ లా ఇంటర్ లో పో కుండా ఇంటర్ లో ఇంటి కాడనే చదువుకుంటే అయిపోతుంది
ఇప్పుడు లేదు ఇగ ఛాన్స్ లేదుగ అయిపోయింది
అయి పెన్స్ పాస్ట్ ఇస్ పాస్ట్
నాకి చిన చ్చినాచ్ చిన్న బాబు ఉన్నడు ఇప్పుడు హ్మ్ హు వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ టెన్త్ బర్త్డే అయింది వన్ మంత్ ఐతుంది
అవున ఏం పేరు పెట్టిండ్రు
బాబు పేరు ఆరీ
అరెష్ ఆ అప్పటి నుంచి అల్లరి చేస్తుంది నేను అదే అంటున్న చిన్న బాబు వాయిస్ వినిపిస్తుంది అయ్యో
అయింది మ్యారేజ్ అయి
మ్మ్ ఎక్కడ
ఆ
ఎక్కడా మీది
అదా మరి అస్బాద్ డిస్ట్రిక్ట్ మరి
ఆసిమాబాద్ స్ట్ర
మీది ఎక్కడ
మాది కొమరం కోవల్ డిస్ట్రిక్ట్
ఆ సేమ్ కదా
ఆ సేవ
హ
కావసి నను
ఆహా
క మరి సైలెంట్ అయిడి బాబు
బాబుకి వాటర్ తాగిపిస్తున్నడు బాటిల్ కావాలని ఏడ్చిండు తీసుకుంటే ఏడ్చిండు మళ్ళీ సైలెంట్ ఐన్డు
అయ్యో పాపం
ఈ రోజు మొత్తం కాలేజ్ కి వెళ్ళినప్పుడూ హాలిడే ఉన్న రోజు బయటికి వెళ్తార ఎటు అయినా
ఆ వెళ్తాం ఎప్పుడో ఒకసారి మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆ మోస్ట్లీ ఏం ఎక్కు అలా వెళ్ళమ్ అక్క అయిపోతది మేం ఎల్దామనే టైం ఏదో ఒక వర్కు ఇస్తారూ మాకు కా మా కాలేజ్ చాలా దూరం హాస్టల్ నుంచి
ఎట్ల ఎళ్తరు మరి డైలీ
బస్
బస్సా ఆ హా ఫ్రీ పాస్
ఫ్రీ ఆ పాస్ ఉండే ఇప్పుడు ఫ్రీయే కదా మనకి
అవును
టూ బస్స్ ఎగిలాలి వెళ్ళంగా రాంగ టూ బస్స్
మెకెల్లడానికి గొడవైతది వద్దే అమ్మో ఈ సమ్మర్ కీ ఆ జర్నీ కీ
నాకు వెళ్ళడానికి రావడానికి అయిపోతది టైమ్ వచ్చి తిని రాసుకొని పడుకుంటాం ఇకా మళ్ళ నెక్స్ట్ డే స్టార్ట్ మళ్ళ నెక్స్ట్ డే మార్నింగ్ అనిపిస్తది ఇది ఏంటిది అన్నట్టు అనిపిస్తది
హా హా హా
ఇంటికెళ్ళే వరకి పేషెన్స్ ఇపోతం ఇగ అందరం
అవును ఎవ్రీ సండే హాలిడేనే గదా ఫెస్టివల్స్ కి సండేస్కి ఉంటయి కదా
ఆ ఫెస్టివల్స్కీ వస్తాం అక్క సండేస్ కి రాం మమ్మీ వాళ్ళు అంటారు ఒక్క రోజుకి ఏమొస్
ఆ కాదు మామూలుగా హాలిడే ఉంటే హాస్టల్ లో ఉంట్ ఉండొచ్చుగా అంటుంనా సండే ఎట్ల క్లాసెస్ ఉండవిగా
ఆ ఉంటాం ఉంటాం మేము లేచేసరికి ఇవ్వాల అ ఇవ్వనేసి లే లేచేసరికి టువల్ అయింది
అనుకున్నా నువ్వు లే చేసారికీ అంటే
టూవెల్ అయింది తిని సరికి టూ అయింది
అయ్యో అంటే స్లీప్ కోసం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినవ ఇక
ఎట్ల ఉప్మానే పెడుతున్నారు మాక్
డైలీ రోటీన్ ఉప్పుమాయి స్కిప్ చేసేస్తానవా వాళ్ళకి వాళ్ళకి ఫుడ్ సేవ్ చేస్తానవ్ అన్నట్టు
ఉ అవును
హా
ఇకా మళ్ టూ అయింద్ అన్నం తినేసరికి కతం ఇక కాసేప్ ఇక అట్లా పాడుకొని రీల్స్ చూసుకుంట్
కాలి టైమ్ ఉంటె రీల్స్ చూడడం మాత్రం కంపల్సరీ
ముంతంగా ఇప్పుడు ఇక్కడనా తెలుసు తో మోమ్స్ కోసం
అవును
మళ్ళీ రేం కూడా లీవ్ఎ ఎట్లా
ఎందుకు అవును కదా రేపు మళ్ళీ శ్రీరామనవమి రేపు శ్రీరామనవమి వెల్లుండి సాటర్డే ఒకక్క రోజు వెళ్తే సండే మళ్ళ రెస్ట్
ప్లీజ్ అక్క
అట్లేం ఉం
ఆ ఉంటాయి ఉంటాయి అమ్మా చనిపో మేం ఇక్కడ ఇస్తాడు. మ్ వ్యక్ హాలిడేస్
ప్పట్ నుండి
ఆ మేలో ఉంటయి అవి ఇప్పుడు ఉండయి.
ఇంకేంటి వన్ మంత్ అయితే ఎంజాయ్ ఇం
అంతే మే టెన్త్ నుంచి మొన్న ఎల్లినం గదా ఉగాదికి
అయిషు మొన్న మొన్న ఎల్లింది రా ఆల్రెడీ
వీట్ వీకున్నం ఇట్లో
అంతే ఆ ఎళ్ళడానికి రాడానికి టూ డేస్ అయిపోతాయి మధ్యలో ఫోర్ ఫైవ్ డేస్ ఉండాలంతే
అంతే కానీ ఇప్పుడు ఇగ మే అయితే మనం వన్ మంత్ ఉం
అవును ఈ సమ్మర్ కి హాస్టల్లో ఉండడం కంటే ఇంట్లో హాలిడేస్ అచ్చి వెళ్తే అప్పుడు మంచిగా అనిపిస్తది.
హ్మ్
అ ఈరోజు
చెప్పండి. హలో
స్పెషల్స్ ఏమైనా ఉంటయా మీ హాస్టల్లో
ఓన్లీ వెడ్నెస్డే ఫ్రైడే, సండే.
కెనా
మ్ మండే చికెన్, మటన్ నేన్ వండ ఒకటే సండే సండే రోజు మాత్రమే చి కెన్ వన్ టై అది గుడా ఆఫ్టర్నూన్ అది వెడ్నెస్డే ఫ్రైడే ఎగ్
ఆ మా బాబు బెడ్లో వాటర్ మొత్తం పోసి మొత్తం ఇట్లా తడిపేసిండు. బానే వాటర్ బాటిల్ లాగడానికి ఈ ఇస్తే ఆట ఆడుతున్నాడు.
అయ్యక పోతే మళ్ళ ఏడుస్తాడు.
సరే సరే సరే
కబస్తతా
అ
ఓ
డైలీ పడుకుంటాడు ఈరోజు ఇంకా పడుకోకుండా టార్చర్ చేస్తాడు నన్ను తినిపించిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆడుకొని పడుకుంటాడు ఈరోజు పడుకుం లేదు మొత్తం ఆడుకుంటున్నాడు
క్క మరి
ఆ ఓకేద
అ